బాగున్నాయండి ఒకే ఈ రోజు మనం ఫోన్ గురించి చర్చిద్దాము
అలాగే
మీ దగ్గర మొబైల్ ఉంది కదండి
ఆ ఉందండి నేను మొబైల్ లేంది అసలు రోజు గడవదు
అవునండి ఈ యొక్క సమాజంలో అంతేకాకున్ని ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఫోన్ లేంది ఎవ్వరికి రోజు గడవదు నిజమేన అండి
అవును ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కొలకి ఫోన్ ఉంది
అవునండి ఫోన్ అన్నది ఒక ప్రాథమిక వస్తువు లాగ అయిపోయింది ప్రతి ఒక్కరికి
అవును చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా ఇకా ఇప్పుడు ఫోన్ లేందె ఎవరు లేరు
అవునండి అంతే కాకుండా ఈ ఫోన్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయండి ఏంట అంటే మీకేమన్నా తెలుసా
ఆ చదువు గురించి ఉపయోగించుకోవచ్చు
ఆ
మరియు మెసేజెస్ ఏమైనా ఉంటే కమ్యూనికేషన్ ద్వారా
అవునండి పంపించుకోవచ్చు అవునండి అప్పట్లో ఎలా అంటే మనము ఎవరైనాఓ మనిషి చనిపోయినా లేకపోతే ఏదైనా విషయం చెప్పాలన్నా మనిషే వెళ్ళి చెప్పాల్సి ఒచ్చేది లేకపోతే కొన్ని రోజుల తర్వాత పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ కూడా ఎప్పుడ మూడు నాలుగు రోజులకి వెళ్ళేది కానీ ఇప్పుడు అలా కాదు మనకి నిజమే కదండి
అవును ఫోన్ ద్వారా మనం దూరంలో ఉన్న వాళ్లతో మాట్లాడొచ్చు
ఆ అంతేకాకుండా ఎంత దూరం ఉన్నా సరే మన యొక్క విషయాలు తర్వాత ఏమన్నా ఆ ఇబ్బందులు ఉన్నా గూడా వాళ్ళకి చెపోచ్చు
అలాగే మెసేజీలు కూడా పంపవచ్చు మరియు వార్తలు కూడా వెం వెంటనే తెలుసుకోవచ్చు గదా
తెలుసుకోవచ్చు అప్పుడు ఎలా అంటే ఎక్కడేనా దూరంగా ఉన్నారు అంటే అ ప ఆ వ్యక్తి ఇంటికి వచ్చే వరకు వాళ్ళ చూసి చూడడానికి గూడా వీలవ్వదు ఇప్పుడు మనం వీడియో కాల్ అనేది యూజ్ చేసుకొని చూడొచ్చు వాళ్ళని
అవును మ్యాప్ ద్వారా దారి కూడా తెలుసుకోవచ్చు
అవునండి అవునండి అవును చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మీకేమైనా తెలుసా అండి
కళ్ళ కూడా సమస్యలు వస్తాయి
అవునండి అవును
పిల్లలు ఆటలు ఆడుకో ఆడుకోకుండా ఫోన్లోనే ఉంటారు
అవునండి వాళ్ళకి శారీరక శ్రమ అనేది తగ్గిపోతది
అవును చదువుపై కూడా ప్రభావం పడుతుంది
అవునండి ఎక్కువ సెల్లు చూడ్డం వల్ల కూడా మన కంటికి తర్వాత నెర్వస్ సిస్టమ్ కూడా ఇబ్బంది అవుతుంది
అవును సమయం కూడా వృధా అవుతుంది కదా
అవునండి దేని మీద మనం అంటే కాన్సంట్రేషన్ చేయలేం
కొంతమంది ఫోన్ కు ఎక్కువగా అలవాటు పడిపోతారు అది చాలా మంచిది కాదు
అవునండి అంతేకాకుండా కొన్ని కొన్ని పిల్లలైతే కొంతమంది ఎంతా దానికి అడిక్ట్ అయిపోతారంటే వాళ్ళని అసలు తినడానికి కూడా పిలవలేం
అందుకే ఫోన్ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి
అవునండి మీరు ఒక వార్త విన్నారా ఈ మధ్యలో జరిగింది తెలుసా మీకేమైనా
ఆ తెలిదండి ఓసారి మీరు చెప్తారా
ఆ ఖచ్చితంగా అండి ఏంటంటే ఒక చిన్న పాప ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ పాప ఇంట్లో గడి పెట్టేసి తను కేవలం ఆ మొబైల్ చూస్తా ఉంది చూస్తా ఉంది ఇంట్లో వాళ్ళ అప్ప నాన్న అందరు పిలిస్తే కూడా పలకట్లేదు ఇంకా తను పలకట్లేదు అనేసి గోడనే పగలగొట్టి వెల్ చూశారు కానీ అప్పుడు కూడా తను ఏమి మాట్లాడట్లేదు రావట్లేదు కూడా బయటికి అట్లా అంత అడిక్ట్ అయిపోయారండి పిల్లలు
అందుకే చిన్నపిల్లలకి ఫోను దూరంగా ఉంచాలంటారు
అవునండి ఒకవేళ ఇప్పుడు ఎలా అంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు సెల్ అలవాటు చేస్తారు ఆ తర్వాత వోగ వ్యసనం లాగా అయిపోతది
అవును కానీ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు వీడియోలు ఈబుక్స్ ద్వారా చదువుకోవచ్చు
అవునండి మనం దేనైనా సరే మంచిగా ఉపయోగించుకుంటే మనకి మంచికె ఉపయోగపడుతుంది నిజమే కదండి
అవును ఇప్పుడు పెద్దవాళ్లు వార్తలు వాతావరణ సమాచారం ప్రపంచంలో జరుగుతు తున్న విషయాలు త్వరగా తెలుసుకోవచ్చు
అవునండి యొక్క ఎక్కడి ను జరిగే విషయాలు కూడా మనం ఈ యొక్క ఫోన్ లోనే తెలు సోక్కోవచ్చు
అవును కానీ ఎక్కువసేపు ఫోన్ వాడితే కళ్ళ నొప్పి తలనొప్పి రావచ్చు
వస్తదండి అంతేగుననిద్దర కూడా ఇబ్బంది అయితుంది
పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడితే చదువుపై దృష్టి తగ్గుతుంది
అవునండి చదివే కాదు వాళ్ళ యొక్క జ్ఞానాని ఆ మెదడుగుడా పని అనేది తగ్గుతుంది ఎక్కువ మెమరీ అనేది తీసుకునేయడం వల్ల వాళ్ళు యాక్టివ్ గా ఉండలేరు
నిజమే సోషల్ మీడియా మరియు గేమ్స్ వల్ల చాలా సమయం వృధా అవుతుంది
వృధా అవుతుంది అంటే అండి ఈ యొక్క ఫోన్ వల్ల ఎక్కడెక్కడో జరిగేటవన్నీ తెలుసుకోవచ్చు ది ఇప్పుడు ఈ ఈ కొద్ది కాలంలో పోయి ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతుంది కదండి ఫోన్ చూడడం వల్ల మనకి తెలుస్తది వో అక్కడ యుద్ధం జరుగుతది కదా అన్నట్టు
ఫోన్ వల్ల మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడే సమయం తగ్గుతుంది
అవునండి ఇప్పుడు అప్పట్లాగ అప్పుడైతే ఆ అందరు ఒకచోటకు వచ్చి ఈ టీవీలు ఫోన్లు లేకపోవడం వల్ల ఒక దగ్గర కూర్చుని అందరూ బాగు మాట్లాడుకుంటూ ఉంటుంటి ఇప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు
మీకు గుర్తుందా అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే ఉం
ఆ అ నండి బాగా గుర్తు చేశారు చాలా రోజుల తర్వాత ఈ యొక్క ఆ ల్యాండ్ లైన్ గురించి తెలుసుకో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది ఆ వాటింటిని ఒక మెమరీగా ఉంటుంది టాయి మనకి నిజమే కదండి
అవును అప్పట్లో ఒక కాల్ చేయటానికి కూడా కొన్ని సార్లు చాలా సమయం పడుతుంది
అవునండి ఎందుకంటే అందరిలలోనూ ఉండకపోయి కాబట్టి ఎవరో ఎక్కువ డబ్బులున్న ఇళ్ళలో ఉంటుండే కాబట్టి వాళ్ళని అడిగి తర్వాత వాళ్ళతో ఇది చేపచ్చి అక్కడ రిసీవ్ అయ్యేసరికి ఎంతో సమయం పట్టి పట్టేది మాట్లాడేదనికి
అవును పాతకాలంలో ఫోన్లో కేవలం మాట్లాడటానికి మాత్రం నో ఉపయోగించేవాళ్ళు కదా
కాలంలో మాత్రమే ప్రతి దాన్ని నచ్చిన నచ్చినట్లాగా యూస్ చేస్తున్నారు అవసరానికి మించి ఉపయోగిస్తన్నారు
అవును మెసేజ్లు లేదా ఇంటర్నెట్ ఉండేవి కాదు
లేకపోయ ఆ మీరేమనుకుంటున్నారండి ఇంటర్నెట్ ఉంటే మంచిదా లేకుంటే మంచిదా
ఇంటర్నెట్ ఉంటేనే మంచిది కానీ అది సద్వినియోగం చేసుకోవటమే లోనే ఉంది అంతా
అవునండి మనం సద్వినియోగం చేసుకుంటే మనకే ఉపయోగపడుతుంది దుర్వినియోగం చేసినామంటే అది మనకి ఇబ్బంది కలిగేలా చేస్తుంది నిజమే కదండి
మొదట మొబైల్ ఫోన్లు పెద్దవుగా ఉండేవి
అవునండి
అలాగే వాటి ధర కూడా చాలా ఎక్కువగా ఉండేది
అవునువును ఇకా ఫోన్ అనేటివి ఉపయోగించే మనం ఉపయోగించే విధానం బట్టి మనకు ఉపయోగపడతాయి మంచిగా ఉపయోగిస్తే మంచి జరుగుతుంది చెడుగా ఉపయోగిస్తే చెడే జరుగుతుంది
అవును ఇప్పటి ఫోన్లు చాలా స్మార్ట్ గా ఉన్నాయి
అవునండి అవునండి ఏ చిన్న తప్పిదం జరిగినా మన ప్రాణాలకే ప్రమాదం అవుతాయి యొక్క ఫోన్ల వల్ల
ఇప్పుడు ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు అలాగే వీడియో కాల్స్ కూడా చేయ్యొచ్చు
అవునండి వీడియో కాల్స్ మాట్లాడం వల్ల ఎంత దూరంలో ఉన్న వ్యక్తులు కూడా ఓకే మన దగ్గర ఉన్నారు అనే భావన మనకు కలుగుతుంది
ఫోన్ ద్వారా ఫొటోలు కూడా తీసుకోవచ్చు కెమెరా కూడా చాలా మంచిది
అవునండి అప్పట్లో అయితే కెమెరా ఆ పర్సనే రావాలి అతనే తీయాలి అతనే కడిగి ఎప్పుడ పది రోజులు ఇరవై రోజుల వరకు ఎదురు చూడాలి కానీ ఇప్పుడు అలా కాదు మన స్మార్ట్ మొబైల్స్ లోనే ఇప్పుడు రెడీ అయితే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దిగేచ్చు మన ఫొటోస్ ని
నిజం నిజమే సరిగ్గా ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి
అవునండి అంతేకాకుండా ఆ యొక్క ఫోటోలు అనేవి మనకు ఒక మెమరీ లాగా గుర్తు ఉండిపోతాయి ఒక జ్ఞాపకాలుగా
అయినా కూడా ఫోన్ మనకు చాలా ఉపయోగకరమైనది
అవునండి ఏ వస్తువుకైనా ఉపయోగాలు ఉంటాయి నిరుపయోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా
పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఫోన్లు చాలా మారాయి
మారాయండి ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిలో మంచి చెడూ ఎలా ఉంటాయో ఫోన్ లో కూడా అట్లనే ఉండాయి కదండి మంచి చెల్లు
అవును టెక్నాలజీ వల్ల మన జీవితం సులభమైంది
అవునండి చాలా అంటే చాలా సులభం ఐపోయింది
ఇప్పుడు పరిస్థితి కూడా చాలా మారింది
అవునండి ఈరోజు ఫోన్ గురించి బాగా తెలుసుకున్నాం కదండి
అవును
ధన్యవాదాలు
ధన్యవాదం